హలో హలో అక్క
చెప్పు రా ఏం చేస్తున్నావ్
ఏం లే అక్క ఇప్పుడే బయటికి వెళ్ళి హాస్టల్ కి వచ్చిన
ఆ
అవుటింగ్ తెలిసి వచ్చిన
అవునా వెళ్లినవా నేను నా దాంట్ల టూ డేస్ అయితుంది రీచార్జ్ అయిపోయి రీచార్జ్ లేదు అన్నను రీఛార్జ్ చెయ్యమంటే రీఛార్జ్ చేస్తలేడు ఇగ వైఫై ఉంది కాబట్టి కొంచెం బ్రతికిపోతున్నా కాని అది కూడా లేకపోతే చచ్చిపోయేదాన్ని
ఏం కాదులే అక్క నీకు ఇంకో సిమ్ము ఉంది కదా దాన్ని వాడుకోకపోయినా
అది ఎప్పుడో అయిపోయింది కదా ఇంకా ఫ్రీచార్జ్ ఇది మొన్న రీసెంట్ గా అయిపోయింది
వైఫై ఉంది కదక్కా ఏంది ఇప్పుడు నీకు అంత ఎమర్జెన్సీ అ వైఫై కాల్సీ కూడా చేసుకో
ఇప్పుడు నీ వైఫై ఉంది కదా ఎందుక ఏదన్నా ఊరికి పోతే ఇట్లా ఇబ్బంది బయటికి పోయినప్పుడ ఇప్పుడు ఫోన్ పే పే వాడాలంటే
హ అది కరెక్టే అక్క కానీ అన్న ఏమనుకుంటున్నాడు అంటే ఎట్లాగూ ఇంట్లోనే ఉంటది కదా నేనేమన్నా తెచ్చినవ్ ఏమన్న కావాలని నేను తెస్తే కదా ఎందుకు ఇగ
అసలు ఫర్ ఎగ్జాంపుల్ నే ఇప్పుడు ఏదైనా బయటకి వెళ్లాల్సి వచ్చింది అనుకో ఏదన్నా ఎమర్జెన్సీలా రేపుడు తీసుకుంట ఇప్పుడు నువ్వు కొంచెం ఇక్కడ ఇగ దాటినమంటే ఇగ రానే రాదు వైఫై ఇప్పుడు ఎంత ప్రాబ్లం చెప్పు
అవునక్క ఎంతైనా ఉండాలి అక్క బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేకపోతే ఏ
ఆ ఇప్పుడు పోయి న్నా బయట ఎవరనా ఫోన్స్ అడిగితే వింతగా చూస్తారు కింది నుండి పై దీని దగ్గరనే ఫోన్ ను ఉంచు కొని మళ్ళీ మనల్ని ఫోన్ అడుగుతుంది ఏంటని
ఇంకా గో గొప్ప గొప్పళ అయితే ఏ పార్టీ స్కామ్ అనుకుంటురు
కదా ఇప్పుడు అది అదే ఒకటి ట్రెండ్ అయిపోయింది స్కామ్
ఆ ఫోన్స్ తీసుకోవడం వల్ల తాయే వాళ్ళు ఏదో చేయడం వాళ్ల స్కామ్లం అనుకుంటారు ఇకుపోడం
కెమెరాస్ కూడా ఎక్కువ అయిపోతున్నారు అయినా అసలు వీట్లో ఏనా ఫోటో సెల్ఫీ దిగిన ప్రాబ్లమ్ ఇన్స్టా క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్ ఎస్ బి క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమే వాట్సాప్ వాడిన ప్రాబ్లమే అసలు ఇంకొన్ని రోజులు అయితే అసలు మొబైల్ వాడడమే ప్రాబ్లమ్ మొబైల్ తీసేద్దామంటారు వాచ్
డియో కొత్త కొత్త నెంబర్ల నుంచి రాట్స్ అయితే బాగా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ అయితే ఘోరంగా పెరిగిపోయింది
ఎక్కడ చూసినా అదే ఉన్నది నేను మొన్న రీసెంట్ గా ఒకటి ఒక యాప్ లో ఆయా అప్లై చేసిన జాబ్ కి యాప్ ఆర్డర్లు పెట్టి వాన్ పేర్ పెట్టుకుని ఇంకెవరెవరో స్కామర్స్ కాల్ చేస్తున్నారు నేను లిఫ్ట్ చేసి చూస్తే చన్నగా మన ఏ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు
వా వామ్మో అసలు ఇట్లా కూడా జరుగుతనే అంత
ఆ జరుగుతున్నా నేను నాకు ఒక్కదాకే నేను చాలా మందికి జరిగను ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు అయితే వాళ్ళు చెప్తుంటే ఏది అంతే లే వాళ్ళు మేబీ వాళ్ళే అంటే వేరే యాప్ ఏమన్నా సెల్వన్ యాప్ చేసుకున్నారేమో అట్లా ఇట్లా అనుకున్నా కానీ నేను కూడా ట్రై చేను వచ్చిన తర్వాత నాకు అర్థమయింది అప్పుడు మళ్ళు నిజమే ఇస్తున్నారని
వామ్మో ఇట్ల అయితే చాలా కష్టం అక్క అసలు రేపటి రోజున దేనికన్నా అప్లై చేయాలని కూడా భయపడుతది
కదా అసలు ఎట్లా ఉన్నా ఎట్లా ఉండలో ఏమో మొబైల్ వాడాలంటేనే భయం వేస్తుంది అసలు ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది వాడుడు
మొబైల్ అసలు ఏదన్నా వాడడమే కాదు ఫోన్ పేలో పైస పైసలు ఉన్నాయ అనుకో కతం ఏదనా గేమ్ ఆతా గచ్చి పిల్ల పోతానే అసలు గేమ్స్ ఆడడం కూడా కష్టమైంది
మా అమ్మ అయితే తెల్సా ఫోన్ లో పైసలు ఉన్నాయి అంటే ఎవరిని ముట్కునేది ఎవరన్నా ఎవరు ఏమో ఎవరెవరు ఏ లింక్ ఓపె చేస్తారో ఏద చేస్తారు అని భయపడుతుంది ఫోనే ముట్టుకొనిది ఎవ్వరిని అందులో పైసలు ఉంటే
ఆ కానీ అదే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడైతే ఏదనా లిఫ్ట్ చేసినాక పైసలు పోయ బాధపడ్డానికంటే
కానీ వాళ్ళకంటే ఏజ్ అయిపోయింది కాబట్టి కొసేపు ఉన్నా లేకున్నా వాళ్ళు టీవీ చూసుకుంటునో అట్లనో ఇట్లనో టైం పాస్ అది ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండే వాళ్ళలకు మనం ఒంటరిగా ఉంటాం కాబట్టి టైం ఎక్కడ టైం పాస్ అయితది మనం ఏదో ఒకటి చూడక తప్పదు అది మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేస్త మనం చదువుకు చదువుకున్న వాళ్ళకే చదువుకోనోళ్ళ కంటే చదువుకున్న వల్ళ ఎక్కువ స్క కి
అ ఎందుకంటే చదువుకొనోలకైతే పాపం ఏ ఏమవుతుందో అని వాళ్ళు భయపడతారు చదువుకున్నల అయితే నాకు తెలుసు అన్ని తెలుస్తేలే అనుకుని పెడతారు కటతం
ఆ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్తే వాళ్ళకి ఓవర్ ఎక్షన్ అవుతుది
ఆ అసలు అందుకే దేని క్లిక్ చేయెద్దు నా కూడా భయం అయితది ఫోన్పేలో పైసలు ఉంటుంది నేను కూడా అంత తొందరగా ఏ యాప్ యూస్ చేయను
నువ్వు ఈ మధ్యలో సోషల్ మీడియా లో చూస్తున్నావా మొత్తం సెలబ్రిటీల మ్యారేజెస్ అసలు ఈ ఇయర్ మొత్తం సెలబ్రిటీలు హైప్ లో ఉన్నారు కదా
ఆ అసలు మ్యారేజెస్ వాళ్ళు ఎట్లా చేసుకునుర్రు అసలు ఎంత హైపచ్చు ఉన్నది
ఏ యాప్ ఓపెన్ చెయ్యి వాళ్ళు విజయదేవరకొండ రష్మికమండన అల్లు శిరీష్ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఎంగేజ్మెంట్ వేసుకున్నాడు మొన్న రీసెంట్గా చూసినాము
చూల్లే అక్క ఆ అసలు చున్నేలేదు లేదు వాన్ ది ఐంది అని ఆ హీరో ది ఐంది అని తేల్వనే తెలియలేదు రష్మిక మండన విజయదేవరకొండ ది మాత్రం చాలా
అసలు అది చ్ మ్యారేజెస్ వల్లనే హైలైట్ గా నిలిచిపోయింది
ఆ అసలు సగం మంది విజయదేవరకొండ జ్యువెలరీ కే పడిపోయిర అసలు
కదా అసలు ఇంత బాగున్నాడు నిజంగా దేవుడు లాగా ఉన్నాడు అంటే ఆ టైప్ లో ఆ కాలంలో రాజులు రాముడు శివుడు వాళ్ళు మ్యారేజ్ టైమ్ లో ఇట్లాంటివి వాడిర్రో అట్లా ఉన్నారు
అట్లా ఉన్నారు భలే ఉన్నారు అసలు రష్మిక మండన కూడా చాల క్యూట్ గుంది బాగుంది
కానీ నువ్వు అబ్జర్వేషిన వీళ్ళిద్దరు ఒకటే సండే శిరీష్ ఇంకా విజయ్ ఇద్దరు ఒకటే టైమ్ లో అంటే మంత్స్ డిఫరెన్స్ లా చేసుకున్నారు డేస్ డిఫరెన్స్ లో అయినా కూడా వాళ్ళు ఆ కాలంలో అంటే చ్ ఇప్పుడు విజయదేవరకొండ ఏమో కొంచెం రాజులు కింగ్ ఆ ఆ టైప్ అంటే దేవుళ్ళు కొందరు అట్లా ఆ టైప్ లా చేసిండు ఆ ఇంకా అల్లు శిరీష్ ఏమో ఇట్లా నక్లెస్ లు అంటే నిజాం రాజులు ఆ టైప్ లో ఆ టైం లో
అవునక్క అసలు శిరేష్ నక్లేష్ అయితే చాలా బాగున్నాయి అసలు ఎంగేజ్మెంట్ బాగుంది మ్యారేజ్ బాగుంది అసలు పలే వేసుకున్నారు
ఎంతైనా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అంటే కథా ఇద్దరు అట్లా ఇద్దరు చెరకుటి ట్రెండ్ సెట్ చేసారు వాళ్ళ మ్యారేజ్
ఆ అట్లా నాకు అనిపించింది రష్మకమండన విజయ దేవర అలా చేసుకోని పెళ్ళి అంటే అసలు ఇక్కడ కాదు అక్కడ కాదు మహారాష్ట్ర
వాళ్ళ పెళ్లి చూసిన తర్వాత నేను అనుకుంటున్నా అసలు నా పెళ్ళి వీళ్ళ పెళ్ళినాకంటే ముందు జరిగిన బాగుండు కాస్ట్యూమ్స్ ఏదో నేను కూడా అట్లా చూసుకొని కొంచెం మంచిగా ఇట్లా వెరైటీ లుక్ ట్రై చే
ఆ అసలేంత బాగా చేసుకున్నారో వాళ్ళ పెళ్ళిళ్ళు నిజంగా నా పెళ్లింక అట్ చేసుకుంటక్క ఫస్ట్ రాజుల్లాగ రాణిల్లాగ
నీ దానప్పుడయితే నీ మ్యారేజప్పుడు కంపల్సరీ అన్ని దగ్ దగ్గరుండి నేనే చూసుకుంటా షాపింగ్ దగ్గర్ నుండి జ్యువెలరీ అంతా నేనే చూసుకుంటా కంపల్సరీగా
అవునక్క షాపింగ్ అట్లాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడ దొరుకుతాయ్ అక్క అసలు
ఏమో కొన్ని ఆన్లైన్ లో చూసుకోవాలే మనము కొన్ని. ప్చ్ జ్యువెలరీ షాప్స్ దగ్గర వెతకంతే దొరకందంటు ఏం లేదు గదారా.
దొరుకుతయిలే గాని. అసలు అంతంత జ్యవెలరీ, అలాంటి ఒక శారీస్ దొరకాలంటే చాలా టైం పడ్తది. వాట్సాప్ వెతికితే దోరకనీ ఒక మంచి
మనం ఇగ మ్యారేజ్ ఫిక్స్ అయితది అంటే. ఇంక్కోక ఒక వన్ అసలు వన్ టూ మంత్స్ గూడా గాదు. దానికంటూ ఒక త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కేటాయించుకున్నా తక్కువే తెల్సా. ఎందుకంటే చాలా రేర్ కదా ఇవి
ఎంత చేసుకోవాలో అంతేచేస్
మళ్ళ నీకు ఒక్కదానికే గద్నే. ఇగ ఒక్కదానికి చేసి మళ్ళా. మా తమ్ముడికి ఏయకపోతే గలీజ్ ఉంటది. అందుకే ఇద్దర్ని అప్పుడు. ఇగ తమ్మున్ తోని గూడా మ్యారేజ్ సేట్ టై ఉంటది కాబట్టి. కొంచెం ఏదో వాళ్ళు మనం నేప్తే గూడా వింటారుగా ఇద్దరు ఇట్లా ప్లాన్ చేసుకుంటే. వాళ్ళు కూడా ఆ టైం వర్ వర్క్ అప్డేట్ ల ఉంటే ఒప్పుకుంటే బావుంటది. ఇద్దరు మంచిగా మంచి లుక్ వస్తది.
ఆ ఇద్దరు కలిపేసు ఒకవేళ అదే టైంకి ఇద్దరిదైందనుకో. అప్పుడు ఇంకా బాగా సేట్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి షాపింగ్ చేసుకోవచ్చు. ఒకేసారి అన్ని
అవునాన్ అన్నీ ఒకే దగ్గర మంచిగా దొరుకుతే బావుంటది. ఇవి ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకోకుంటా. జ్యుల్రీస్ జ్యూల్ శారీస్ అంటే ఓకే బానే దొరుకుతయ్ యి నీకు కూడా జ్యుల్రీ. ప్చ్ కొంచెం కష్టపడతే ఆన్లైన్ ల అక్కడ ఇక్కడ ఎట్లనైనా స్ ట్ జెయ్యొచ్చులేగాని. అబ్బాయికే కొంచెం కష్టం ఇంకా.
అవునక్క అసలు అబ్బాయిలలకు అసలు దొరకవ్ కావచ్చు. జుల్రిస్ ఎందుకంటే అబ్బాయిల్ ఎవరు ఎక్కువ పెట్టుకోరు గద.
డెఫ్ ఆ ఏ ఇగ అది చేపిస్తనే డెఫినెట్ గా మన్ నమే మనకై మనమే కస్టమైజ్ చెపిచ్చుకోవాల్ తప్ప. ఎంత పర్టిక్యులర్గా ఇప్ ప్పుడేమో ఏమో మరి ఇప్పుడు విజయదెవరకొండ ట్రెండ్ సెట్ చేసిండు కాబట్టి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళెవరన్నా ఫా ఫాలో అయితే అప్పటికొస్తూ వస్తూ ఉంటే. నీ పెళ్లి వరకోస్తే మంచిదే అదృష్టం.
ఆ చేయించుకోవాలి చీ అప్పట్లోపు ట్రెండ్ లోకి రావాల వస్తది కావచ్చు. పక్క అదొక ట్రెండ్ అయిప్ పోయిన్ గాబట్టికి. ఇపాటికి డిజైన్ చేస్తా ఉంటారట్లాంటివన్నీ
రిసెప్షన్ లుక్ కొంచెం యావరేజ్గ్నే ఉంది గన్ ని మ్యారేజ్ లుక్. హల్దీవి గాని. సంగీత్ వి ఇవి మోస్తున్నాయ్.
అసలు ఈ హల్ది సాంగీత్ ఆన్ నేన్ ఏం చూల్లేరా మ్యారేజ్ ఒక్కటే చూసిన. అదేనాకస్సల్ వీల్
లేదా
నేన్ జూల్లేద్ అక్క జస్ట్ మ్యారేజ్ ఒక్కటే చూసిన. ఆ మ్యారేజ్ గూడా వైరల్ అయినయ్ కాబట్టి ధియురూ
వాళ్ళోక బ్రా వాల్లో ఇంకొక బ్రాండేన్ ప్రమోట్ చేస్తు ఒక వీడియో సాంగ్ గూడా చేష్నరు.
ఆ వీడియో సాంగ్ తెలుసుగని. అది ఒక మూవీ అనుకున్న. కన్ నేను అది వీడియో బ్రాండ నేను ఏదో మూవీ తీస్తుర్రు గావచ్చు. అనుకున్నా
ఆ లేదు అంటే సాంగ్. ఎందయ సామి అద్ ది వాళ్ళ మువ్వినే రనబలి వేరే డ్రెస్సెస్ బైన వాళ్ళ సాంగ్ చేష్నారు.
ఏమోక్క ఆ సాంగయితే చూలే నేను నువ్వు చెప్పేది. రంగబలే అనుకుంటాన్నా. అది మూవీ అనుకున్న గదా. సాంగా అని అనుకు ఆలోచి
వాళ్ళీ ఈ మూవీ వాళ్ళిద్దరు తీస్తున్నారు. బట్ ద దానికంటే ముందు. బ్రాన్ మ్యారేజ్ కి ముందే బ్రాండ్ ప్రమోట్ చేస్నార్ రంట కాపోతే మ్యారేజ్ తర్వాత ఇగ వీడియోస్, అన్ని ఒక్కొక్కటి, ఒక్కొక్కటి రిలీజ్ చేస్నారు.
అవునా ఇప్పుడు వాళ్ళ కాంబో బావ్, ఎప్పుడైనా వాళ్ళ కాంబో చాలా బావుంటది.
కా అస్సలిండి అహాలు చాలా కాంబినేషన్సు ఇట్లా ప్చ్ అనుకుంట్నే జరిగినాయి. పాపం షన్ను, దీప్తిది గూడా అయితే బావుండు. తను గూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడుగా. రీసెంట్ గా
ఆయింది కానీ దీప్తి ఐతే ఇంకా బాగుండేదేమో
కదా వీళ్ళలాగా వాళ్ళది కూడా స క్స్ అయితే బాగుండు వీళ్ళు కూడా సమంత నాగ చైతన్య లాగ కాకుండా మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకు
కదక్కా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్నే చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుండిదక్క అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా అంతకముందుకు
టాలీవుడ్ లో ఇప్పుడు మ్యారేజెస్ ట్రెండింగా ఒకటి వదిలి పెడితే విడాకులు కూడా ట్రెండింగ్ ఐతున్నై
అవునక్క మొత్తం అసలు ఏ ఏది చూసిన నార్మల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్ ఆ టువెల్ ఇయర్స్ కి తే ఫైవ్ ఇయర్స్ కి ప్రతి ఒక్కరు అంతంత రిలేషన్స్ పెట్టుకున్న అంతంత మంది పిల్లలు ఉన్నా కూడా ఆ విడాకులు తీ
ఎందుకో మరి అందరూ అట్లా డివోర్స్ తీసుకుంటున్నారు
ఏమో అక్క అసలు వాళ్ళకేమనిపిస్తు